హలో హలో
హలో
హలో
హలో
హలో ఇన్ పిస్తుందా
నాకు వినిపిస్తంద్
ఇప్పుడే లేచిన ఇప్పుడే లేచినద ఓ
ఏమున్నది ఏం లే బట్టలు ఉతికినా బట్టలు అరేస్తున్నా
అప్పుడేయి
ఎప్పుడో ఉతికినా పొద్దున సచు మోర్ వచ్చిపోయినాయి అలాసు ఇవాళ బాగా పని అయింది
ఎందుకు వాషింగ్ మిషిన్ ఉన్నది గా
బిల్ వస్తది అని ఉతకామని చెప్పింది అంటీ ఇయ్యాల సండేనే కదా కాలిగానే ఉన్న కదా చెప్పి ఏషే ఇగా రేప నుండు ఫుల్ డే యుద్ధనికి సిద్ధం కావాలి ఇగ మామలుగా మెసేజ్ పెట్టలే మ డైరెక్టర్ ఓ రేంజ్లో కడుమల్లది
కుంటారా
ఆ కుకింగ్ గ్రూప్ ఉంట ఓన్లీ టీచర్స్
హ
ఓ రేంజ లో వెడితేడి
త రావాాలే రాక పోతే ఈ రైతు అైతు ఉ సీరియస్ వార్నింగ్ టైబ్
కొంచెం ఇలానే ఆ ఫోన్ ఎవరిది హలో పోనే వదా వచ్చేద అంటన్నా
సబరి త ఎరి కన్నాడి
పోోన్ ర అయితేద అవునా
ఏ ఏ సౌడిిన వతుంది మేడం
ఫోన్ వచ్చినటు వినబడుతుంది ఆహా ఫోన్ వచ్చినట్టు కాదురా నీ పక్కనే ఎవరు దాన్న ఫోన్ వస్తాందా చెల్లదా అన్న ఎవరు అదా నాంటన్నా
లేదు వాళ్ళు లోపలగా ఉన్నారు
అవునా మరిదు ఇంత లేట్గాలతా
సండే నిన్న కాదు నేను పన్నెండు ఒకటి గంటల వరకు లేచినతలు ఇప్పుడు ఇప్పుడు లేవన్కి లేచిన అంటే ఇంక తొందరనే లేచినట్టు
మీ
నిన్న నేను ఏడ్ గంట్లకి లేసిన
అందుకే ఫోన్ కట్ చేసిన ఇంగ లేసినక చేద్దాం అని తిట్టుకుంటేనే ఫోన్ చేసినా ఆలాడు అన్నయ్య అన్నయ్య అను అన్నయ్య
న అది పంటది లేవదు బరద
అ
ఊహూ ఊహూ ఊహూ తెలుసులే ఎప్పుడు ఇచ్చే చోటే పంది బర్రే ఇవ్వే
హు హు
కహు అయిపోదు మిదిగా
ఏమున్నది ఏం లేదు పోలు వే ల్యించడం ఆ పోలు కొంచెం ఒక్క ఇంచు మందం వేరే వాళ్ళ ప వేరే వాళ్ళ భూమిలో పడ్డారు అన్నట్ దాని గురించి గోడవిగా అస్తున్నా
హు వచ్చా
ఆ
పొద్దున పదేనా
ఏ అదే అయ్యింది అన్నయ కొచ్చేతట్ల వతున్నా జ మ రా కొం చె అన్నదేనా అంట తినాల అన్నయ ఇ సమన్ ఇషత్త్ తినిపించిన
ఉ
ఉ ఉ ఇంకా
ఇంకా ఏముంది ఏం లేద్ పోవాలా చికెన్ తేవాలా ఆ చికెన్ తెచ్చుకొని ఈ రోజు చికెన్ వండుకోవాలి
ఇప్పుడా
యా పొద్దగా చపాతీలు ఉన్నాయి నైట్ చపాతీ వేసుకున్నాము తిన్నం ఇప్పుడు పొద్దుటికి చపాతీలు రోన్నారు ఇప్పుడు మధ్యాహ్నంకి వండాలి ఇప్పుడు పదకొండు అవుతుంది కా పన్నెండు గంటలకు స్టార్ట్ చేస్తే ఒకటి గంటల వరకు అయిపోతది ఒకటి గంటలకు తినచ్చు
ఈ మోహనీకి వంట కూడా చేస్తందా అయితే
వంట నేనే చెతన్నా చిట్టీ
అమ్మా కొంచం వింటాల ఎట్లనా మరి కాదు కాని చెట్లేక తింటలే కావచ్చు
లేదు నా వంటలు బాగుంటాయి ఇష్టంగా తింటరు చికెన్ ఐతే ఇగా చెప్పాల్సిన అవసరం లే చికెన్ ఐతే ఇగా చెప్పాల్సిన అవసరం లేదు
మరి చికెన్ వందదమ్మా వండుత అట్లా మేము ఉన్నప్పుడు పావు కిల అర కలా అటా ఉంతే
నేను వండుత నాకు అన్నొచ్చు
అ
నా కన్నీ వండోచ్చు
సరే
చీ నా వంటమీదా నీకు నమ్మకం లేదు కదా
ఏమో లేదురా మా ఇంటికి రమ్మంటే ఎప్పుడు వతలేవు కదా అందుకే లేదు
అబ్బా ఆట్నా ఏ లేదు బాగా వండుతా నేను అన్ని వండొచ్చు నాకు ఒక మటన్ తప్ప ఫిష్ కూడా ఒకసారి వండినా
అవునా
ఒక్కసారే మా వాళ్ళు రూమ్ షిఫ్ట్ అయిన తర్వాత అక్కడ ఒక్కసారి నేను మా అన్నయ్య నేను ఇద్దరం కలిసి యూట్యూబ్ లో అన్నయ్య చూసి చెప్తుంటే నేను వండినా
అబ్బో అంటే ఆమెకు వంటలు రావా అన్నయ్యేనా
వచ్చు అట్లేం లేదు దానికి కూడ వచ్చలే కానీ ఫిష్ రాదు విషయ వరకు వచ్చాడ రా ఫస్ట్ టైమ్ గదా అట్ల ట్రై చేద్దాం ఒకసారి వండు కొందమని అనుకుంటే ఇలానే జమిత వస్తే ఒకసారి వండినా
కడిగే తీసుకొత్తరా వచ్చినంగా కడుకోవాల
లే కడిగే వస్తాయి అంటే మొత్తం క్లీన్ గా కట్ చేసి ఇస్తరు
అవునా కట్ చేసి ఇస్తరు మాకు కూడ గన క్లీన్ గా ఇయ్యరు క్లీన్ గా మనమే చెస్ కోవాలే
అంటే పైన దాంతో చెక్కు తీసేసి ఖర్చ చేసి ఇస్తారు మళ్ళీ ఇక్కడ మనం ఎట్లానా అడుగుతుంది కదా
మన బోటు తీసుకొచ్చిన అన్నయ దాంతో ఎంత కుస్త తివడ్రోే అయితే నా ఇట్ల పెట్టి అట్ల భేటీటి అ ఇట్లా కలిగి ఇట్లా కలిగి నాలో సల వాటర్ వేడిగేసి ఇదిేసి లాస్ట్ కు వాటి ఉంటాయి కదా ఇంత పొడుగు అదే పేగుల దా నా ఫుల్ే అేజజిలా తివేళ శష కడ ఎంత కుస్తీ పడ్డా నేను పోవను
పోటి బాగా ఇప్పడానికి చాలా టైం తీస్తుంటాారుంటగా
టైనే ఎంచుకుంట
బోటి ఉడుక చాలా ట తీసుకుంటడి అ
వండర్ ప్రాసెస్ మనది కాదు అన్నయ్య
ఓ అన్నే అన్నే ఉం తడ
మాస్టర్చేఫ
మాస్టర్స్ చె మయకా నను కూడా కూడా మటన్ తన్ చూంట వెలుసా
నేర్పిందే అన్నాయి నాకు వంటలు
అవును కదా నీకు అసలు వంటలే రావు పెళ్లికి ముందు స
ఇంక ఎబ్బజలు స్టార్ట్ చేసిన
నేను చూడు పెళ్ళికి ముందే నేర్చుకున్నా అన్న ఉంటారు నాళకుళవాా
తినుడు ఎప్పుడు స్టార్ట్ ఇస్తాం అంటాలన్నమాటలు
మటన్ స్టార్ట్ చేసి సంవత్సర అయితుంది
అదేనా ఆ కెబిఎంకి తీసుకొచ్చిండు ఫుల్ వచ్చింది. ఫుల్ అంతే దాని కడిగి పీకి ఏసి అంతే ఏసే వరకు అది భుత్తంతున్నది అదంతా ఏమైతాంది. ప్పేసి లాస్ట్ కు చూపెట్టింది ఇగ అన్నిగా ఫ్రై అయితే ఏం కాదని చూపెట్టింది.
ఎందుకు అందులో వేస్టేజ్ ఎక్కువత్తదా.
వేస్టేజ్ అంటే ఒకటేమో వెరైటీగా ఉంది అది మనకి తెలవక పడేస్న. అదే దగ్గర దగ్గర పావు పావు కన్నా కొంచెం తగ్గుంట్
ఊహు
హ్మ్
మా కల్పన వాళ్ళు బాతింటర్ రా బోటి.
అవునా
కల్పన బాగా చేస్తది బోటినిన్ ఫ్రై టైప్ లో చేస్ ఉ ఫస్ట్ వాట్ టర్లో ఏసి ఉదక పెడతారుగా. ఉడికిన తర్వాత ఫ్రై టైప్ లో వేస్తరు. ఇక కరకర అనేటట్టు వేసి తిన్ మంచిగ వాళ్ళూ మటనైనా బోట్ టీ ఎక్కువ ఫిషింగ్ కెక్కువ వాళ్ళకి
ట్టి గుంటరు వాళ్ళు
ఆ నాన్ వెజ్ ఉంటది రా వారానికి రెండు రెండు మూడు స్ చాలా నాన్ వెజ్ యే ఉంటది వాళ్ళ ఇంట్లో.
అట్లుంటేనే మంచిది మరి మరి వలి ఇష్టారాజ్యం కాబట్టి అట్లుంటది.
ఊ తెస్తడు మా బావ అసలు పిల్లలు ఎక్కువ ఇగో ఈ రోజు నువ్వు పొద్దంతా చికెన్ పెట్టు తిన్నాక మళ్ళా రేపు పొద్దు చికెన్ వండినా కూడా వాళ్ళు ఆగమాగం. వేదో పది రోజులకి దొరకనంత ఆ మామూలుగా తింటరు వాళ్ళు
అంతేనా
అదే ఆగం రా వాళ్ళతోటి మెయిన్ గా బాధే వాళ్ళతో టది ఇప్పుడు మా ఇంటికి వొచ్ చ్చినా గూడా అది గావాలే ఇద్ ఇగ వాళ్ళ మాక్ చికెనే కావాలా మాకు ఎగ్గే కావాలా మాకు ఎగ్ రైసే కావాలని మొన్న ఇబ్బంది పెట్టిండంట మమ్మని
అవునా, ఏమున్నది? ఒక ఎగ్ ఆమ్లెట్ ఏసి అన్నం ఏసి వాళ్ళు పొ ముందు కలిపి ఇగ ఎగ్ రైస్ అన్న ఇత్తె ఐపాయే.
ఆ వాళ్ళు బాగ గుర్తుపడతరు, మళ్ళ అక్కడే ఉంటరు. మా నానిగడు తక్కువోడ?
నిన్న వీళ్ళు క్యాబ్ అంటె అక్కడ పోయొచ్చే వరకు లేట్ అయింది, నాకు ఇగ ఇక్కడ మా ఇంటిపక్కన షాప్ తీసేసిళ్ళు. ఇగ అక్కడ పోయ్ దేవాలె, ఏం దేవాలని సప్పుడేకున్న. బా పవన్ వాళ్ళు ఇగ సెవెన్ అవుతుంది కావచ్చు, ఆలుగడ్డల్ తెచ్చిళ్ళు. తెత్తే మళ్ళ అవి ఉడకబెట్టి అండేవరకు మస్తు లేట్ అయితది గదా. అని జేప్పేసి ఒక్కడే కోడి గుడ్డు ఉన్నది, అదైన మళ్ళ నాటు కోడి. అది ఎంతుంటది బుత్తంత ఉంటది. కొంచెం ఆయిలెక్కువ పోసి ఇగ ఏం ఏయేలే ఉత్తదే జెస్ నాకు కొంచెం కారం ఎక్కువ యేసిన చేసిన దాన్ని. ఆ అన్నం చానేసి అన్నం చానేసి కొంచెం లైట్ తె ఆయిలు పోసి ఇయన్ని పొడి పొడిగ వేసినన్నట్టు. ఆమ్లెట్ లాగ యేయలె, పొడి పొడి చేసినా అది అంత ఎల్ల పోసి కలిపిన, ఇది చాన అన్నానికి అయింది. మూడు గిన్నెల్ దీస్తే మూడు గిన్నెలల్ల కొన్ని కొన్ని కొ కొంచెం కొంచెం. కొంచెం అన్నం ఏసుకుంట వచ్చి ముడు గిన్నెల ముగ్గురికిచ్చిన. తిన్నరు. కూరగాయంత వాల్ దీనుడే అయిపెంది. నెన్ కూర పోయి మీద ఏయనే ఏయ్యలె. పెద్దోడు తిన్లె. కొంచమే తిన్నడుగని, మా అమ్ములు ఉన్నూ మ చిన్నోడు దంచిండు.
ఉమ్
మా చిన్నోడికి ఎగ్ ఆమ్లెట్ అంటే కాంచన గుర్తుకత్తది. ఆ లేేపో ఇంకేమో అంటర్ గాదు, అది అది గుర్తుకత్తది ఎగ్గ ఎగ్గ ఎగ్గ అంటడు.
చంద్రముఖి. నాకా నాకా నాకా అన్నట్టుగా.
ఓ అసలు ఎత్తవా ఎత్తవా.
తిన్నడా మరి మంచిగ? హలో హలో హలో హలో